వణకం ఆయ్
హాయ్ హలో నమస్తే అదా బర్స్
హ్మ్ హు ఆ రంగు బరిసే పాటలాగా పాడుతున్నారు ఏం మీరు
హ ఇంకేం సంగతి భోజనం అయిందా
భోజనం కాలేదండి ఏంటి మీరు పరిగెడుతున్నారు మాటలు కబ కబా గబ గబా మా మాట్లాడుతున్నట్టున్నారే
లేదు అ ఓపిక లేదు అసలు ఇవాళ బజార్ కి వెళ్ళొచ్చానా చీరలు అవి కొనుక్కొని జాకెట్ లు కొనుక్కని స్టిచ్చింగ్ ఇచ్చి వచ్చే అప్పటికి హా అ ఎండ దెబ్బకు నీరసం వచ్చేసింది
అయ్య అయ్యో ఎందుకు ఇవాళ షాపింగ్ చేసి వచ్చారు
పెళ్లి ఒకటి వచ్చిందిలే
ఆ ఆ సో దగ్గర వొల్లద దూరం వొల్లద
దగ్గరోలదే
అయితే షాపింగ్ త పదు మీకు
ఉ మీకు రాలేదా ఫంక్షను
మాకు వ మకు వచ్చింది లేండి మాకు తప్పదు దగ్గరదే
మరి బట్టలు కొనుక్కోవాలిగా
ఆ కొనాలండి ఏం చేస్తాం అనుకున్నా వాన్ని కొంటం కావట్లేదు
హు ఇంకా దగ్గరకి వచ్చాక ఇంకెప్పుడు కొనుక్కుంటారు.
కొంటామండి రేపు ఫైనల్ చేయాలి
హు తొందరగా చేసాయండి మరి మీ ఫ్రెండ్ని తీసుకొని వెళ్తారా షాప్ కి మీరే వెళ్తారా
నేను మా ఫ్రెండ్ని తీసుకుని వెళ్తానండి అంటే నాకు ఒక షర్ట్ టైప్ ఆఫ్ ఒక షర్ట్ అనుకున్నాను ఒక రకమైనది అది మనకు ఎక్కడంటే తెలియదు కాబట్టి వాడి ద్వారా వెళ్తే తెలుస్తాయి
ఎందుకు ఫోన్ లో ఎతికితే దొరికిద్దిగా ఎక్కడంటాయో
అంతగా ఫోన్లు తెలియదండి అట్లా ఆన్లైన్ లో కొడుకునేంత టైం లేదు
హు
ఓ కొన్నిసార్లు అంతే అండి
సరే అయితే మరి రేపు మార్నింగ్ ఎళ్ళి మీ మదర్ ని తీసుకొని మీ అమ్మగారిని తీసుకొని అయినా ఎళ్ళి కొనుక్కోచ్చుకోండి మరి దగ్గరకు వచ్చా
ఎక్కడికని తీసుకెళ్ళమంటారు మనకి ఎక్కడ తీసుకెళ్ళాలి కూడా తెలీదు
మరి ఏం తెలియకున్నా బట్టలు ఎలా కొనుక్కుందాం అనుకున్నారు
అందుకే కదా మా ఫ్రెండ్ ను నేను పట్టుకున్నది
మీ ఫ్రెండ్ బిజీగా ఉంటాడేమో వాళ్ళు
రేపు కాదు అండి వాడు ఎక్కడున్నా రేపు ఇడ్చుకొ వస్తానని చెప్పానండి వాణ్ని సరే అన్నాడు
ఆ ఇంకా ఇంకా మరి ఇంకెంటి సంగతులయితే తిన్నావా
మా మమ్మీ ఫోన్లు పట్టుకొని బిజీ అయిపోయారు ఈ మధ్య వంటండ మన్న ఎవరు అండట్లేదు
మీ పమ్ మీ మమ్మీ జాబ్ చేస్తారా
లేదండి ఇంట్లోనే ఉంటారు అయినా కానీ ఫోన్లగావ్
ఉం సీరియల్స్ అయి చూస్తారేమో బాగా
చోడరు ఫోన్లో రీల్సే ఎక్కువ
ఆహా
నాకు లేనన్ని యాప్స్ లో ఉన్నాయి మ మ మ్మి కి అంటే మీరు నమ్మరు
ఆహా
అన్ని యాప్స్ లో ఉంటారు
మల్టీ టాస్క్ అనమాట మీ మమ్మీ
మావలుగా టాపండి
ఉం ఇంకేంటి ఇవాళ ఏం కూరలు వండారు
ఇవాళ మాది టమాటా పప్పు
ఆ
కోడికూరా
ఉమ్
బిరియా
ఉమ్
రసం
ఉం ఇవన్నీ మీరు తింటానకండి క్యాటరింగ్కా
తినకుండా బాడేసుకుంటామా ఏం
ఏంటి ఇన్ని తింటారా మీరు మేమైతే ఒకటో రెండో వండుకుంటాం అంతే కూరలు ఇన్ని కోరలు అవునా నిజమా ఆ
ఊ
ఓ అన్ని కూరలు అంటే ఒక పప్పు పచ్చడి ఫ్రై
కోడి
కోడి కంపల్సరా అండి
ఆ రోజు చికెన్ ఉంటుదండి అది లేకుండా మాకు అవదు అసలు దాని నాన్ వెజ్ వెనకాల నాన్ ఉంటే అది అన్నీ తింటాం అండి
ఓకే బిర్యానీ చేయటం వచ్చా మీకు
బిర్యానీ చేయటం వచ్చా చేస్తే దబరాలు లేచి పోతాయ్ ఆ రోజు ఇంట్లో
ఆహా దబరాలే లేసిపోతయా
ఆ
ఓయ్ అమ్మా ఆ ఆ ఉ వేసవ కాలం సెలవుళకి మీరు ఎక్కడికన్నా ఎళ్తారా
ఆ మా ఊరుందండి ఓ పల్లెటూరు అక్కడి వెళ్తాము
ఊ
ఆ అవు కాలంలో పల్లెటూరులో చెట్టు కింద మంచం వేసుకుంటే ఉం
ఊ ఆ ఆహ్లాదకరంగా ఉంటది కదా
అవును
పొల్యూషన్ ఉండదు కాలుష్యము
ఆ అండి
మ్
ఏంటండీ మరి మీరు ఎక్కడికైనా వెళ్ కొన్నారా ప్లాట్స్ ఉన్నాయా
మేము ఎండాకాలం చల్లని ప్రదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాము
కాహా కాశ్మీ కాశ్మీర్ వెళ్తారా ఏంటి
ఆ లేదండి మంచి కురిసే ప్రదేశాలకు వెళ్దాంలే ఈ సమ్మర్ అంతా గడిచిపోయేటట్టు
నేనంద అదే కాశ్మీరే అండి కాశ్మీర్ లో మంచిే కుర్తు వస్తది
అదే ఊరు పేర్లు చెప్పకండి మీరు
ఆ
ఊరి పేర్లు చెప్పకండి మీరు
ఓ సర్లేండి ఏదో ఫ్లోలో వచ్చేసింది
ఇంకా అదే చల్లటి ప్రదేశాలకే తీసుకెళ్దాం పిల్లల్ని ఇక ఎండలు ఎక్కువ ఉన్నాయి బాగా ఇంకా ఈ నెలలో హలో
ఆ వినపడుతుంది వినపడుతుంది అండి
వినపడుతుందా ఆ మరి మీరు ఎక్కడికి వెళ్తారు
మేమంతే మరి అంత మంచి కురిసేట్ట లేకపోయినా చల్లగా ఉంటే చాలు మాకు
ఓకే బిర్యానీ ఎలా చేస్తారు మీరు చెప్తే కొంచెం నేర్చుకుందామని నాకు రాదు
మాది బిర్యానీ నేర్చుకు ఉంటారా మీకు చెప్పేటొల్లమ అండి మేము
పర్లేదు ఎలా చెప్పిన చేసేత్త
అబ్బొ నాక్ నమ్మసక్యంగా లేదండి ఇది మీరు మమ్మల్ని బిర్యానీ ఉడుగుతున్నారంటే
ఎప్పుడన్నా చేసారా
ఎప్పుడు అన్నాన మనం చేసే బిర్యానీకి ఒక ఫేమస్ ఉంది ఐ మీన్ ఒక ఇది ఉంది డిమాండ్
మరి ఉంటే చెప్పచ్చు కదా నేర్చుకుంటాం మేము కూడా మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు బిర్యానీ చేయమని
ఎలా చేసుకుంటారు మీరు
ఆ
అలా నేర్చుకుంటారు రు అంటున్నా మీకు ఎలాంటిది కావాలి లేయర్ బిర్యానీ కావాలా కుక్కర్ బిర్యానీ కావాలా కుండలో చేసే బిర్యానీ కావాలా అన్ని రకములు మా కాడుంటాయి
కుండలో బిర్యానీ కావాలి
కుండ లోదికావాలా ఫస్ట్ ఏం చేయాలంటే ఉల్లిపాయి టమాటా లు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తరు ఆ కలిపి కట్ చేసు కొనీ
విడివిడిగా వేయించాలా
పూర్తిగా వినండి దగ్గరలోని మంచి హోటల్లో బిర్యానీ తెచ్చి కుండలో పెట్టేసి తినేకిపొయా ఆలు పెయట మాట రై
దాన్ని కొండ బిర్యాని అంటార
ఆ మరి మీరు చెయ్యిర్రి
బిర్యానీ తెచ్చుకొని కుండలో పెట్టుకొని తన్మంటార
ఆవునండి ఆ కానీ నేను ఇట్ల అయితే అలా చేసుకోనులేండి మా వన్ని వేరు అన్నీ టమటాలు ఉల్లి పాయలు పచ్చిమిరపకాయలు చన్ మరి చికెన్ తిన్నాక్ కూల్ డ్రింక్ ల్యాకుండ ఎట్లండి?
హు
అది కంపల్సరి అనమాట. మిస్సే అవకూడదు.
కూల్ డ్రింకు ఆరోగ్ గ్యానికి హానికరం అంటారు కదా. ఊ
టుందని టాక్ వచ్చిందండి. ఈ వాస్తవమే అంటారా?
అంటే ఉంటాయిలేండి అవి అన్నీ అలా చూసుకోవటానికె మేము తాగితే మాకు షుక్కర్ లున్నై వచ్చేస్తాయి.
కుందొ
ఆ మా అబ్బాయి తాగుతాడులేండి తీసుకొచ్చి పెట్టుకున్నాడు.
ఉహు అంతే లేండి మీరు తాక్కండి షుగర్ ఉన్ దిగా
ఉం అవును
ఆ ఏ మీ సిగ్నల్ పోతున్నట్టుందండి ఎక్కడికెల్లార్ ఆ
ఇంట్లో కొచ్చ
ఆహా ఇందర్ దాకా ఎక్కడ ఉన్నారు అక్కడే ఉండి ఇప్పుడు కదిలారు మీరు
ఊ ఆకలేస్తుంది ఏవన పె తిందదామని ఎల్లా స్నాక్స్
ఏం తింటారు మీరు ఈ టైమ్ లో
టిఫెన్ తింటా. అ
తినేకి పోయారా
మా అబ్బాయి కోసం వెయిటింగ్
ఆహా ఏం చేస్తుంటారండి మీ అబ్బాయి?
అబ్బాయా ఏదో చిరు వ్యాపారం ఒకటి పెట్టుకున్నాడు.
చిరు వ్యాపారమ చిరు తిండ్లు తెలుసు చిరు వ్యాపారం ఏంటండి?
అంటే చిన్న కారు వ్యాపారం. అంటే స్మాల్ బిజినెస్ అని
ఆ అ చిన్యాపారం బెట్ట తెచ్చుకుంట చిరంజీవిలాగా చిరు అని చెప్తున్నారే.
సరితన
ఉహు ఇవన్నీ ఎంటూ వింటూ ఉంటె మీరు చిన్నప్పుడు తెలుగు మీడియం లో చదువుకున్నట్టున్నారు.
ఊ మా తెలుగు మీడియంఎ అప్పట్లో ఇంగ్లీష్ మీడియాలు ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉండేయి సరేనండి అయితే ఊ మా అబ్బాయి కూడా వచ్చే టైం అయిందండి. బాయ్
మ్మ్ బాయ్ అండి